హలో
ఆ వినిపిస్తుందా
ఆ ఇనిపిస్తంది ఏం చేస్తున్నావు
ఏం లేదు ఖాళీయే నువ్వేం చేస్తన్నావ్
నేనా ఇప్పుడే టిఫిన్ చేద్దామని వచ్చానన్నమాట వంట గది లోకి
ఊహూ నైట్ టిఫినా మీదీ
మ్మ్ అవును
మ్మహ్ ఏం టిఫిన్ జస్తన్నావ్
చపాతి
ఆహా
మ్మ్ ఇంకేంట్ మరి మీవి అయిపోయినాయా భోజనాలు
లేదు ఇంకా అవ్వలేదు
ఆ అహ టిఫినా భోజనా, టిఫన్ ఎనా, ఏన్ టిఫిను, ఉప్మా చపాతి ఎనా
ఆ, ఆ ఎమ్ చస్తున్నావ్ చపాతిలోకి కర్రీ మరి
కర్రీ యా టమాటా కర్రీ చేద్దామని టమాటాలు కోశాను టమాటా కర్రీ జాస్తానమాట
సో టమాటకర్రీ
నార్మల్గానే ఉల్లిపాయలు కోసి టమాటాలు అవి ముక్ ముక్కలుగా కోసి గరం మసాల ధన్యాపొ పౌడరు అయన్నీ వేసి
ఆ
వండేస్తా
ఆహా
మ్మ్హ్హ్
బావండుతవా నువ్వు కూరలు
పర్లేదు బానే వండుతా మ్మ్ అది ఇంకా మాది
నేనా నేను ఎప్పుడు వండలే టమాటా కూర అసలా
అవుహ
ఉమ్ మేమ్ చపాతీలో పన్నీర్ కానీ లేకపోతే పప్పు అట్ల తింటాము బాగా పప్పు తింటాం ఎక్ క్కుగా ఊ ఆ బ
ఊ ఆ అవును
ఊ సౌండ్లు వస్తున్నాయ్
ఊహు ఊ ఐ
కొంచం చల్ల పడినాది కదా వాత్ తో ర్ణ ఇప్పుడు
అవును చల్లగానే ఉంది ఇప్పుడు
లేక్పోతే అసలు అమ్మో మధ్యాహ్నం దాక బాగా ఎండలు పడుతున్నాయి సాయంత్రం అయ్యేసరికి చల్లగ అయిపోతుంది కొంచం ఊ సాయంత్రం కూడ వేడిగా ఉంటే అం పోయేది సినిమా
ఉమ్
మ్ అవును
ఇంక ఈ నెలా అంత అంతే అలాగే ఉంటది కొంచెం సాయంత్రం పూట చల్లగా
ఉమ్
ఇంకా వచ్చే నెల నుంచి ఉక్క పూత ఉమ్ ఇంకా వచ్చే నెల నుంచి ఏ ఉంటది
మో తలుచుకుంటేనె భయం వస్తుంది ఏంది అండి సౌండ్లు వస్తానే ఉన్నాయి మీ దగ్గర
సౌండ్ల లేదండి ఏం లేదు
ఉమ్ తక్ టక్ టక్ అని వస్తుంది.
చక్ టక్కని వస్తుందా చెవిది తగులుతున్నట్టుంది
ఆహా
హు
ఉమ్
ఓకే అమ్మాయిదే
కొన్నెన్సేప్ ఆపేయండి లేక్ పోతె
ఆపేస
నా అదె మీ వాయిస్ కన్నా అదే ఎక్కువ వస్తుంది
ఉమ్ ఆపేస్తా ఆపేస్త ఉ
ఏం తిన్నారు మధ్యాహ్నం ఏమొండారు
మధ్యాహ్నమా అదే వంకాయ కూరా
ఊహా ఒంకయ్ కూరండరా ఆ అయిపోఇంద ఇప్ మధ్యాహ్నం కుర మళ్ళి రాత్రికి రాదా
రాత్రికి రాదు
ఉహు అబ్బో మధ్యాహ్నం ఒండాలి మళ్ళీ రాత్రి రి వండాలా
ఆ అవును అ అన్న సంగ ఇకేంటి మీ ఊళ్ళో విశేష చాల
ఏమున్నాయి అంతా మామూలే ఇంక పండగల్ స్టార్ట్ అయితే కొంచెం హడవడీ డి
హ్మ్ ఉ
మీ మీ ఊర్లో ఏం జరగవా పండగలకి హడావళ్ళు ఈవెంట్లు అట్లగా
ఆ జరుగుతాయి బాగా చేస్తారు మా ఊర్లో పండగలవి ఆ చేస్తారు బా చేస్తారు
ఉ మా ఊర్లో కూడా బాగ చేస్త్ దర్వేషాలు అవన్నీ ఉంటాయి
ఉమ్ జాతరలు అవి జరుగుతా ఉంటాయ్
జేల్ వస్తాయి ఊ మ్ పోయినసారి కేరళ నుంచి ఎక్కడ నుంచొ డిజే వచ్చింది చాలా బాగా చేసారు అసలు మామూలుగా రాత్రి బిల్డింగ్ దీంతో సహా అన్ని అదిరాయి ఆ రాత్రి నిద్రలో నుంచి లేచి మరీ చూసాము రెండింటికి కుక్కో ఏమో వచ్చిందది
హ్మ్
ఆ ఇంక బా జరిగింది అసలా అది మాత్రం గుర్తుండిపోయింది అసలా చాలా బా చేసారు అసలు అట్ల హ్మ్
అవునా మాకూ ఇక్కడ బా చేస్తారు వినాయక చవితి వచ్ వచ్చిందంటే ఇంక డీజే సౌండ్ లే
ఆ సెంటర్ లోగా మీఇల్లది కాక ఇంక అన్నీ వినిపిస్తానే ఉంటాయి మంచి సందడి ఉండిద్ది అన్నమాట ఐ ఐతే మీకు
హ్మ్ ఏ పండుగ అయినా మా ఇంటి మీద నుంచి వెళ్లాల్సిందే ఊరేగింపులైనా ఏమైనా సరే వినాయక చవితి మాత్రం బా చేస్తారు శ్రీరామనవమి అయన్నీ బాగా చేస్తారన్నమాట మా ఇంటి ముందే పందిళ్లు వేసి పంచుతారు అందరు ఓకే పానకం వడపప్పు అయన్నీ ఆ మాక్కూడ ఇస్తారు మా ఊర్లో శ్రీరామనవమి బాగా చేస్తా రు పండగ
ఆహా ఓ
హ్మ్ ఫేమస్ అన్నమాట పందిళ్లు అయిఏసి చిన్న పిల్లల కోసం బొమ్మలు అయన్నీ అమ్ము తారు
నా బాగుండిద్ది ఆ పండుగ బా చేస్తారు మా ఊర్లో కూడా హ్మ్
జనం వస్తారు హ్మ్
ఇంకేంటి మరి విశేషాలు ఆ మాయన్ మా ఊర్లొ గడు. బాగ జేస్తరు ఎక్కడెక్కడ్ నుంచో వచ్చీ అయ్ పెట్టుకుంటారు స్టాల్సుంటార్ గదా. పందిర్ల్ అయన్నీ ఏస్ పెట్టి. అమ్ముతార్ బాగ.
ఉమ్
ఉమ్ బా పిల్లల్ గొనుక్కునే బడతారు పిల్లలడిగితే కొనిపించకుండ ఉండలేం గా. ఇంక బాగా బా జరిగిద్ది.
మ్మ్ హూ.
ఉమ్ డాన్స్లు పాట్. లు వేషాలు అన్ని అన్ని వాడతరు. ఉమ్ బా జరగుతది.
ఉమ్ మాక్కూడ. పడ్తార్ బాగా
నాహా ఊహూ.
యెళ్త ఇంక పొద్దున్నంత సాయంత్రం దాకా బయ్టికి రాడానికుండదు. అంత ఇంక బజార్లన్ని తాటాకు ఇ అంత జనముంటారు.
ఆ అప్పో.
తాటాక్ పందిర్లేసి. ఇంక పానకమ్ మంచి. నీళ్ళు పంచుతానే టాల్ షలివేంద్రాల్ పెట్టి.
అహా.
ఊ. అంతా అసల్ హడావుడి హడావుడిగా ఉంటది ఊరంత. జనా అందర్ చ్ చుట్టుపక్కలొల్ నుంచి అందరొస్ తారు చుట్టాలందరొస్తారు వేరే వాళ్ళ నుంచి చూడ్డాన్కి.
ఉమ్ అంతేగా అందర్ గల్స్తార్ సక్కగ బాగుండిద్ది.
ఊ.
పండగలంటేనే ఇంకందరొ
బాగుంటది ఔను ఇంక చుట్టుపక్కల చిన్ చిన్న. గుళ్ళు కూడా ఉన్నాయ్ అయన్నీ చూస్కొని యెళ్తరు. ఊ ఉ
పండగకి వస్తారా చుట్టాలందరు మీ ఇంటికి
ఆ వస్తారు రథాలు ఊరేగింపైయి వస్తా ఉంటాయి హ ఊరేగింపు రథాలు అవన్నీ వస్తాయి మైండ్ ఇటు మింద నుంచే వెళ్ళాలి హ్ శివరాత్రికి కూడా ప్రభలు కనిపిస్తాయి హ్మ్ వాళ్ళవి అయన్ని వస్తయి
అయితే అన్ని చక్కగా నిమిషం ఇంట్లొ నుంచి నిలుచుని చూస్తున్నారు మీరు ఊరంతా
ఆ ఎవరైనా సరే ఏ రధమైనా ఊరేగింపు అయినా ఇంకా రాజకీయ నాయకులు వాళ్ళు ఎవరన్నా రేపు మీ మీటింగ్ చెప్పడానికి వచ్చినా అందరూ మా ఇంటి మీది నుంచి వెళ్ళాల్సిందే
ఆ మ మీ పని బాగుందిగా చక్కగా ఇంట్లో నుంచిని ఊరంతా తెలుస్తుంది
ఆ సెంటర్ గా ఇంక అంతే
ఉ ఇప్పుడు టిఫిన్ వండి ఇంకా తిని పడుకోవడమే ఆ
ఆ ఇక అంతే మళ్ళీ పొద్దున్నే లేవాలిగా
ఆ అంతేగా
ఉ పొద్దున్నే లేసి మళ్ళీ క్యారేజ్లు అయే సర్పోతయి ఇంక
అంతే
మ
మరీ అసలు టైం అయిపోతుంది ఈ మధ్య బాగా తొందరగా అయిపోతన్నాయి
టోమరి
హ్మ్ బా కష్టంగా కూడా అవుతుంది అసలా ఊరికే అయిపోతన్నట్టు నట్టుగానే ఉంది గాని చాలా కష్టంగా ఉంది
హ్మ్ అవును
హ్మ్
హ
ఎన్నింటికి తింటారు ఇప్పుడు వండు తిన్నారా
ఆ వండేసాం తినేసి పడుకోవడమే ఇంక
ఊహూ ఎన్నింటికి పడుకుంటారు
ఆ పన్నెండు ఐద్ది
ఊహూ
హ్మ్ అే హ మీ ఊర్లో ఎం ఆ వండేసా మీ ఊర్లో ఏం జాతరలయి జరగవా ఆ సరే సరే అయితే
ఆ